హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదు రాసుకుంటున్నా నువ్వు ఏం చేస్తున్నావ్
ఆ ఇప్పుడే భోజనం అయింది అవును నువ్వేదో కోర్సు చదువుతున్నావని తెలిసింది ఏదో కొత్త కోర్సు చదువుతున్నావట ఏం కోర్సు ఏంది
నేను అగ్రికల్చరల్ బిఎస్సి చదువుతున్నా
అవునా అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్నావా అంటే అది ఎట్లా మరి మన ఎంట్రెన్స్ రాసినవా అది ఎట్లా మరి అసలు
అంటే నేను డిప్లమా చేసి వచ్చిన అంటే ఫస్ట్ టెన్త్ అయిన తర్వాత డిప్లమా చేసినా డిప్లమా కూడా అగ్రికల్చర్ మీదనే చేసి ఇటూ అగ్రి సెట్ అనే ఎగ్జామ్ రాసి వచ్చిన
ఆహా అంటే ఇప్పుడు ఇది అగ్రి సెట్ అనే ఎగ్జామ్ రాసి ఇందులో ఒచ్చినవా ఈ ఇది చదివితే అసలు ఏం ఏం జాబ్ అస్తది ఏంది అసలు
అంటే ఇగ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తే ఏ ఓకి ఏ ఈ ఓకి ఏ ఎఫ్ ఓ ఓకి ఇంకా అట్లాంటివి ఇంకా చాలా జాబ్ లకి మనము ఎలిజిబుల్ అన్నట్టు
అంటే మీకు మరి సబ్జెక్ట్స్ ఏముంటయ్ అసలు అంటే ఇప్పుడు వీళ్ళయ్ వేరే వాళ్ళయ్ కాకుండా మీకు సబ్జెక్ట్ కూడా వేరే ఉంటాయి కదా మరి ఏమేమి సబ్జెక్ట్ స్ ఉంటాయ్ ఏంది
సబ్జెక్ట్స్ఏ మొత్తం అగ్రికల్చర్ గురించే ఎట్లా అంటే ఇంకా ఆ క్రాప్స్ ని కూడా కొన్ని ఇన్సెక్ట్స్ ఇట్లా డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఇన్సెక్ట్స్ గురించి చదువుతాం అగ్రికల్చర్ చర్ ఇట్లా ఆ ఏం చేయాలి ఏంది ఏం ఫెర్టిలైజర్లు అది ఇగ మొత్తం చదువుతాం ఇగ తర్వాత ప్రాసెస్ ఎట్లా చేస్తాం దాన్ని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం చదువుతాం
ఆహా అంటే ఇగ అవి మనకు ఇంటర్ డిగ్రీ చదువు లాగా కాకుండా మీది సిలబసు మీ మొత్తం వేరే ఉంటదన్నమాట అందరిలాగా కాకుండా ఇగ ఆ బుక్స్ కూడా వేరే ఉంటాయి కదా
హ్మ్ అవును ఇగ మాథ్స్ కూడా ఉంటది మాకు అంటే ఇగ మనకి ఎంత అస్తంది లాభం ఎంత అస్తాంది అని చెప్పేసి కూడా ఒక సబ్జెక్ట్ ఉంటది ఏంది ఎట్లా అయింది అని చేసేటీ అన్నీ ఉంటయ్
ఆ అవునా అయితే ఇగ మ్యాథ్స్ కూడా ఒక సబ్జెక్ట్ మీకు మ్యాథ్స్ కూడా ఉంది అయితే
ఆ అంటే ఎంత పెట్టుబడి మనం పెడతానం ఏం ట్రాక్టర్ కడతానం ట్రాక్టర్కి ఎంత ఖర్చు అయితాంది అట్లా అన్నీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లెక్క రాయడానికి కూడా సబ్జెక్ట్ ఉంటది
అంటే ఇగ కాలేజీ రెగ్యులర్ గా నడుస్తదా ఆ కాలేజీ ఈ కాలె కాలేజీలాగా అది వేరు వన్ వీక్ ఒకసారి ఉంటదా మరి
ఆ రోజు రెగ్యులర్గా ఉంటాది కాలేజ్
రెగ్యులర్ గా డైలీ ఈ కాలేజిల లాగానే ఆ కాలేజీ కూడా మీకు డైలీ రెగ్యులర్ గా ఆ కాలేజ్ రన్ అవుతుందా
అవును రోజ్ చెప్తారు క్లాస్ గూడా
ఆ అంటే రెగ్యులర్ గా డైలీ కాలేజీ రన్ అవుతాది మరి మీకు అందరు లెక్చర్స్ అందరు లోకల్ నుండే వచ్చి డైలీ చక్కగా క్లాసులు చెప్తారా మరి
అవును చెప్తారు అంటే ఎట్లా అంటే ఇట్ల పీరియడ్స్ అంటే ప్రతి రోజు ఒకటే పీరియడ్ లా స్కూల్లా కాకుండా రోజుకి ఒక మూడు సబ్జెక్టులే అట్లు ఉంటాయి. ఈ రోజు ఒక మూడు అంటే రేపు ఇంకా వేరే మూడు అట్లా
ఆ అంటే డైలీ మూడు సబ్జెక్ట్ మీకు డైలీ త్రీ లెక్చరర్స్ వచ్చి క్లాసులు తీసుకొని వెళ్ళిపోతుంటారు.
అవును
ఉ మరి సబ్జెక్ట్స్ మీ మంచిగానే అర్థమయితున్నాయా మేడమ్స్ వాళ్ళు చెప్తే చక్కగా అర్ధమవుతున్నాయా మరి
అవును అర్థమవుతుంది కాదా ఎందుకంటే నేను ఆల్రెడీ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన కాబట్టి వాళ్ళు చేపిన కొంచెంతోందర్నె అర్ధమయితుంది నాకు
మరి అందులో వ్యవసాయానికి సంబంధించి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నడుస్తుందా మరి దానికి సంబంధించి ఏమైనా క్లాసెస్ రన్ అవుతున్నాయా
అంటే రోజు నడుస్తూనే ఉంటున్నాయి కదా క్లాస్సేస్
టే వ్యవసాయానికి సంబంధించిన క్లాసుసే ఉంటాయా
అవును ఎందుకంటే చదివెదే వ్యవసాయం గురించి కదా
అవునా అది కొంచెం హాడ్ అనిపియట్లేదా మరి ఈ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్ట్ చదవడం అంటే అది కొంచెం మోటుగా ఉండి ఆ సబ్జెక్ట్ హాడ్గా అనిపిస్తలేదా మరి
ఇగా అన్ని హడే ఇగా చేస్ కుంట చూసుకుంట చదువుకుంట చేసి స అన్ని ఈజీని అనిపిస్తుంది.
అంటే క్లాసులు విని చదవడం వల్ల కొంచము విన్నది బాగా గుర్తుంటాది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రిపరెన్స్ మొదలు పెడితే ఈజీగానే పిస్తుందా అయితే
ఇంకా మాకు మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని తొందరగా అర్థమయితునాయి
మరి మీ దగ్గరలో ఏమన్నా పొలాలు అట్లా ఏమన్నా ఉన్నాయా మరి మీకు ప్రాక్టికల్ కుది తీసుకెళ్లడానికి
అవును మా కాలేజి చుట్టూ మొత్తం పోలాలే ఇంకా మాకు ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి సపరేట్ ల్యాబ్ ఉన్నది ఏదున్నా ఆడ పోయి చేస్తారు ఆ మంచిగా అట్లా దానికో ఒ సపరేట్ బిల్డింగే ఉన్నాది ప్రాక్టికల్ కోసం
ఓహో అంటే ప్రాక్టికల్ కు సంబంధించిన అన్ని ఐటెమ్స్ అందులో ఉంటాయి కాబట్టి మీకు ప్రాక్టికల్ ఉన్నప్పుడు వేరే బిల్డింగ్స్ కు వెళ్తూ ఉంటారా అయితే
అవును వేరే బిల్డింగ్ వెళ్లి మేము అన్ని చూసుకుంటూ నేర్చుకొని చేస్తాం మేం
అంటే ఈ ఇంతకు ముందు ఏమన్నా కొత్తగా ఈ మధ్యనే ఏమైన్నా ప్రాక్టికల్స్ చే చేసిలా మరి
అవును చేసినాం వాళ్ళు చేయిస్తూనే ఉంటారు అయన్నీ ఇగా మేము చదివెదే అది కాదా
ప్రాక్టికల్ చేస్తుంటారు ఈ మధ్య ఏమన్నా మిడ్ ఎగ్జామ్స్ అట్లా ఎగ్జామ్స్ అయిపోయి పోయినాయా మరి ఏమన్నా మీకు
అవును ఒక వన్ మంత్ ముందు మిడ్ ఎగ్జామ్స్ అయినాయి ఈ మంత్ లో మళ్ళీ ప్రాక్టికల్స్ ఉన్నాయి
మరి మిడ్డే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయి రాసినవా మరి
అవును అన్నీ బానే రాస్తున్నా
అవును మరి మీ కాలేజీ లో మొబైల్ ఫోన్ ఎలో ఉందా మామూలుగా ఆ మొబైల్ ఫోన్ లేకుండానే ఉంటారా మరి మీరందరుూ కూడా
మొబైల్ ఫోన్ ఆలోనే ఎ తారే ఎ
అవునా
ఉమ్ అవును
మీరు మీకు మరి మొబైల్ ఆన్లైన్ క్లాసెస్ ఇ అట్లా ఏమన్నా నైట్ లో వింటూ ఉంటారా
అంటే ఇక వినొచ్చు కాని ప్రస్తుతానినికి అయితే ఇంకెవరు వినట్లేరు ఆన్లైన్ క్లాసె అట్లా
మీకు రికార్డ్స్ అవి ఇవి రాయడం అదే వర్క్ ఉందేమో కదా
అవు నే మాకు రోజు రికార్డ్స్ రాసడ అయితు అంది రికార్డ్ రావాలి మానుయువల్ రాయాలి ఇంకా అబ్జర్వ్ అబ్జర్వేషన్ నోట్స్ అని కూడా వచ్చింది అదోటి ఉంటుంది అది కూడా రాయాలి
అంటే క్లాసులు నడిచేటప్పుడు ఆల్రెడీ మేడం వాళ్ళు సార్ వాళ్ళు బోర్డు మీద ఇంపార్టెంట్ క్యూస్టియన్ రాస్తూ ఉంటారు పాయింట్స్ రాస్తంటారు అ మీరు వెంట వెంటనే నోట్బుక్ లో ఎక్కించుకుంటారా మరి వాటిని
అవును ఏది ఇంపార్టెంట్ అంటే అది చూసి మేము కూడా రాసుకుంటాం అబ్జర్వేషన్ బూప్ల
ఓ డేలీ ఆ అబ్జర్వేషన్ బుక్ రాస్తారు మీకు డైరీ అట్లా ఏమన్నా ఉంటారా డైలీ రా చేయడానికి డైరీ ఇలాంటిది ఏమన్నా ఓకే మీకు డైలీ డైరీ అయితే ఉండదు మామూలుగా అబ్జర్వేషన్ నోట్బుక్స్ సార్ వాళ్ళు చెప్పింది ఐ మీన్ అది లెక్చరర్ అ అసలు చెప్పింది డైలీ రాసుకుంటూ ఉంటారు
ఎ వాడు
ఇక ప్రాక్టికల్స్ అవి ఇవి కూడా ల్యాబ్స్ ఉన్నాయి అక్కడనిలో లోపాల్ని మీకు
అే ల్యాబ్స్ క వెళ్ళి మేము రాసుకుంటాము
డైలీ సేమ్ ఇంటర్ డిగ్రీ లాగానే క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి మీకు
అవును
ఎప్పుడన్నా మరి ఈ మధ్యన మీకు ప్రాక్టికల్ కోసం అని పంట పొలాలకు తీసుకెళ్ళడం మీతో ఏదన్నా వర్క్ చేయించడం అట్లా ఏమన్నా జరిగిందా
అవును ఇక్కడ మా కాలేజీ పక్కకి అబ్బా అప్పుడప్పుడు పట్టుకొని వెళ్తారు అది పని అని ఇద అని చెప్పేసి ఒకటి ఇస్తనే ఉంటంది ఏదో ఒక పని
మరి మీరు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్త నడుచుకుంటున్నా ఏమన్నా మీకు కాలేజీ క సంబంధించి ఏమన్నా బస్సు లాంటి సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా మరి
ఆ మా కాలేజ్ కి మూడు బస్సులు ఉన్నాయి ఇ ఎప్పుడైన్నా దూరం కూడా పోయిటీవి ఉంటే ఆ బస్సులలోనే పట్టుకొని పోతారు
ఆహా బస్ సౌకర్యం ఉంది మీరు డైలీ వెళ్ళడానికి చక్కగా మీకు ఏమన్నా వ్యవసాయానికి సంబంధించిన ప్రాక్టికల్స్ కానీ టీచర్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు బస్ లో వెళతూ ఉంటారు మరి ఆ టైమ్ లో ఏమో ఎలాంటి ఫికాసిన్స్ అట్లా ఏమన్నా పాటిస్తారా మీరేమన్నా
ఈ వినిపయట్లేదండి మలయపుర
ఇప్పుడు ఏమన్నా యూనిఫార్మ్ లాగా ఏమన్నా దానికి సంబంధించి మాస్క్ వేయ వేసుకోవడం అట్లా ఏమన్నా వేసుకని వెళ్తారా ఆ
హా అసలుం లేదండి జస్ట్ ఒక ఐడెంటిటీ కార్డ్ వసుకని వెళ్మంటట మేము ఎవరు కంద నాలుకు తెలివాలని ఐడెంటి కడ మంచిగా బస్సులో పాటలు వేసుకొని ఇనుకుంటా ఎంజాయ్ చేసుకుంటే పూర్తమ వస్తాం అ అ
మీ కాలేజీ బాగుందా మరి
అవు చాలా బాగుంది మంచిది ఉంటంది బాగుంటుందండి మా కాలేజీ
ఆ మీతో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరు చక్కగా కలిసిమెెలిసి చక్కగా సందడి సందడిగా ఉంటారా అందరు ఫ్రెండ్స్ కూడా ఆ
అవును అందా కలిసిమెలిసి ఉంటానండి
అవు అదే ఇక అందరు చక్కగా కలిసిమెలిసి ఉండి చక్కగా చదువుకొని మంచి
ఆ
ముందుకు వెళ్లాలి ఓకే ఇంతా నాతో మాట్లాడని అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే
ఓకే థ్యాంక్ యూ అ